హలో ఎలా ఉన్నావ్
నమస్తే అండి బాగున్నారా
ఆ బాననండి మీరు ఎలా ఉన్నారు
బా
అవునా ఏం చేస్తున్నారండి
ఏం లే కాలి
ఖాళీగా ఉన్నారా అవును మ న ఏదో అన్నారు మీ ఫ్రెండ్ది పెళ్లి ఉంది వెళ్ళాల అని పోయోచ్చారా అండి
ఆ వినిపచ్చాయండి వాళ్ళు చాలా సాంప్రదాయంగా చేశారండి
అవునండి ఎక్కడా పెళ్లిి జరిగింది
పెళ్లి
అంత మంచిగా జరిగిందా
అనంతం టీజర్లే అండి మీ సాంప్రదాయం ప్రకారం మీ పెళ్లి ఎలా చేస్తారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఆ మా సైడ్ అండి మా సైడ్ వచ్చి మా మేమైతే పెళ్ళి చాలా బాగా జరుపుకుంటాం అండి అంటే మా సైడ్ ఒక ఐదు ర అంటే ఐదు రోజుల పెళ్లి పంండగ ఫస్ట్ రోజు వచ్చేసి మొదటి రోజు వచ్చేసి ఆ పసుపు దంచడం అంటే పసుపు కుంకుమలు అమ్మాయిలకి మా అమ్మాయిల సైడ్ అయితే అలా చేస్తారు అబ్బాయిల సైడ్ అయితే నాకు తెలిదండి క్లారిటీగా అమ్మాయిల సైడ్ అయితే చాలా మంచిగా అంటే పసుపు కుంకుమలు దంచి మళ్ళీ వాళ్ళకి గాజుల శాస్త్రం అనే చేస్ టారు మళ్ళీ రెండో రోజు వచ్చేసి ఆ మెహందీ మళ్ళీ మెహందీ ఫంక్షన్ కూడా పెట్టుకుంటాం అండి మేము అందరినీ పిలిచి బంధువుల్ని అలాగే పెద్దోళ్ళని మళ్ళీ ఫ్రెండ్స్ ని అందరిని పిలిచి మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరు కుంటాం మళ్ళీ అలాగే ఆ హల్దీ ఫంక్షన్స్ కూడా జరుపుకుంటాం అండి మేము హల్దీ ఫంక్షన్ అంటే నాకు చాల
పసుపు దంచడం ఆ రోజే కాదా అంటే మీరు హల్దీ ఫంక్షన్ చేసుకోడి దంచడం ఒక రోజు
ఆ అంటే దంచడం దంచడం ఒక రోజు ఆ హల్దీ చేసేదేం లేదు ఒకే రోజు చేసుకుంటాము ఆ పసుపు దంచడం మ అనే ది మార్నింగ్ చేసుకుంటామండి హల్దీ ఈవెనింగ్ టైమ్స్ సాయంత్రం టైమ్ లో అట్లా చేసుకుంటామండి
మీరు గాజుల శాస్త్రం అన్నారు కదండి అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా సైడ్ ఆ గాజుల్ శాస్త్రం లేదు
అవునా మా సైడు అంటే ఇంకేమీ రేపు పెళ్ళి అనగానే ముందు రోజు అదే ఆడ ఆడపడుచుకి మళ్ళీ ఇంకా ఉంటారు కద అండి ఆడ ఆడవాళ్లకి అందరిని బంధువులీ ఈ మళ్ళీ ఆ మెయిన్ గా ఆ పెళ్లి కూతురుకి ఆ గాజుల్ని అంటే తొడిగిస్తారు అట్లా పూజ చేసి గాజుల్ అంటే వస్తారు కదా గాజులు తొడిగే వాళ్లకి
అవునండి
వాళ్ళ ఆ పూజ చేసి వాళ్ళకి కొంచెం ఏమైనా అది ఏమంటారు దాన్ని కొంచెం డబ్బులు అలాగే బియ్యము మళ్ళీ అలాంటివి కొన్ని కర్య ఉంటాయి కదండి అలాంటివి అవి ఇచ్చి గాజులు అంటే ఆడ ఫస్ట్ పెళ్లి కూతురికి గాజులు తొడుగుతారండి తర్వాత ఇంకా మిగతా వాళ్ళు బంధువులంతా వచ్చింటారు కదండి. వాళ్ల అందరికీ ను గాజులు తొడిగిస్తారండి మా సైడ్ అది మన్న సైడ్ మంచి ఫస్ట్ సం సంప్రదాయం అండి అది గాజులు తొడిగించడం.
ఏమో మా సైడు ఆకుపచ్చ చ్చ అంతా రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటారు మీరు కూడా అదే పాటిస్తారా అండి
మా సైడు అలాంటివి ఏం లేదండి ఓ మీ సైడ్ అలా కూడా చేస్తారా అండి
హ్మ్ అంటే మేము అందరికీ గాజులేయ్యము ఈ పెళ్లి కూతురు మాత్రమే గాజులు వేస్తారు కానీ మీ సైడ్ మొత్తం అందరికి వచ్చి పసుపు పెట్టి ఎక్కువగా గాజులేస్తారు.
అవునండి మా సైడ్ అందరికి వేస్తారు ఆ ఎందుకంటే బంధువులు వచ్చింటారు. కదా మళ్ళీ వాళ్ళకి బట్టలు కూడా అంటే కొంతమంది అంటే కొంతమందికే వేస్తారు అందరికి మళ్ళీ వచ్చిండే వాళ్ళకి అందరికి కాదు అంటే అయినా వాళ్ళి ఎక్కువ బంధువులు ఉంటారు చూడు ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నలు జేస్వ అదే అమ్మ మళ్ళీ వాళ్ళ సైడ్ చెల్లెలు అట్లుంటారు కదండి అలాంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మీ సైడ్ అండి మీ సైడ్ ఇలాంటివన్నీ పాటించరా
సైడ్ అలాంటివి ఏమి ఊరికే ఏ ఈవెనింగ్ జు పొద్దున వచ్చి
ఓ
అక్కడ తర్వాత ఇగ మక్క శాస్త్రాన్ని చేస్తారు
ఒక్క శాస్రం చేస్తారా మా సైడ్ చేస్తారండి ఒక్క సాస్రము నైట్ పూట చేస్తారంండి మా సైడ్
దాని తర్వాత మండ ఫోన్లో కూడా పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు పక్క పక్కగ కూర్చొని ఇక్కడ కూడా వాళ్ళకి పసుపు రాయడం జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం
మీరుండి మీకు పెళ్ళి అంటే ఇష్టమా చమ్ అంటే చేసుకో పెళ్లి చేసుకోరా అండి మీరు పెళ్లి అయిందా లేదాండి మీకి
ఇంకా లేదు
ఇంకా లేదా అండి అయితే మీకి పెళ్ళి ఎలా ఉండాలి అంటే ఏలా చేసుకోవాలని మీకు ఇష్టం అండి. అంటే ఇప్పుడు సంప్రదాయంగా ఇంటి ముందరనే చేసుక్ కోలన్ పిస్
ఇంటి ముందే ఇంటి ఇంటి ముందే ప్రే పెట్టి చేసుకోవాలి మమ్ అ ఇష్టమండి మీకు
నాకి అంతే అండి నాకైతే ఇంటి ముందరే చేసుకోవాలని అనిపిస్తుందిండి. నాకైతే అంటే మేము పుట్టి పెరిగి అంతా అక్కడే ఉంటాం కదా ఇల్లు వదులి ఎక్కడో ఎందుకో చేసుకోవాలా అనిపిస్తుంది. నాకైతే ఇంటి ముందరే చేసుకోవాల అని చాలా కోరిక అండి. అలాగే మళ్ళీ అందరిని ఫ్రెండ్స్ ని బంధువుల్ని ఆ టైంలోనే కదండి. అందరు కలిసేది మళ్ళీ ఎక్కువ
మాసైడ్ అంటే పెళ్లికూతురుని చేయచ్చు. ఇప్పుడు మేనమామ వచ్చి వారికి మెట్టెలు పెట్టడం అలాంటి సంప్రదాయం స్ అలా అ
ఆ అండి మా సైడ్ కూడా అది ఉందండి మేన మామలు వచ్చి మెట్టెలు పెడతారు
మేనమామలు ముఖ్యంగా ఈ పెళ్లి చ మొదటి హల్వే వచ్చి చేయడం
అవున అవునండి మా సైడ్ కూడా బాగా చేస్తారు అది
జరుగుతుంది మీకు పెళ్లి అంటే పెళ్లి మీ సంప్రదాయం ప్రకారం
మా సంప్రదాయ ప్రకారం పెళ్ళి అంటే పెళ్లి రోజు వచ్చేసి అదండి ఇంకా ముహూర్తాలు ఉంటాయి కదా ఇంకా ముహూర్తాలు చూస్తారు అంటే మంచి ముహూర్తం జాతకాలు కలిసినాయో లేదా అని చూసి ముహూర్తాలు పెట్టి పెళ్ళి ఓకే చేసేసి ఇంకా అవన్నీ సంప్రదాయాలు అన్నీ చేసుకొని మళ్ళీ పెళ్లి రోజయితే ఇంకా ఇం తెలిసిందే కదండి ఇంకా పెళ్లి అంటే ఎట్లా ఉంటది హడావిడిగా అండి కొంచెం గట్టిగా మాట్లాడ అండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది తుంది
రేట్ పెరిగిపోతుంది టికి తీసుకొస్తారండి ఇక్కడ పెళ్ళికొడుకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి పెళ్ళి కూతురికి కాళ్ళు కడుగుతారు పెళ్లికూతురికి సంబంధించిన వాళ్ళు ఉంటే తమ్ముడు అలా వెళ్ళి పెళ్లికొడుకు కాళ్ళు కడుగుతారు మండపములోకి తీసుకొస్తారు
అవునండి అవును మా సైడు అంటే ఆ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురింటి దగ్గర అయితే పెళ్లి కొడుకుని ఒక ఇంట్లో పెడతారండి పెళ్లికూతురు వాళ్ళి ఇంటి ఇంట్లోనే ఉంటదండి మళ్ళీ పెళ్లి కొడుకుని మళ్ళీ పెళ్ళి కూతుర్ని ని ఇంటి నుంచి అంటే ఆ అదే అండి ఊరేగించుకొని పోతారండి మా ఊరిలో
కూడా సపరేట్ సపరేట్ గా పెడతారు
ఆ సపరేట్ సపరేట్ పెడతారండి మా ఊరి సైడ్ మీ సైడ్ అండి ఒకే దగ్గరే ఉంటారా
డు పర పెళ్ళి అయ్యేవరకు వాళ్ళు తర్వాత పెళ్ళి అయితది వారి ఇద్దర్ని రిసెప్షన్ ఆ తర్వాత కానీ కారు లో వచ్చి
అవునండి అయితే చలం చాలా బాగా జరుపుకుంటారు పెళ్ళి అయితే మీ సైడ్ గాని. ఉ మొన్న పోలేదా అండి, మీరు పోయిండ్రా అండి మీరు ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి.
ఓ అక్కడ ఈ జనరేషన్ లో ఎలా ఐతుంది అవుతుందంటే ఎళ్లి ఫొటోస్ తీసుకొని వచ్చేయడం లాగా అయిపో దాని పెళ్లి
అవును కరెక్ట్ అండి, అది జమ ఇప్పుడుండే జనరేషన్ అయితే అట్లే కదండి ఇప్పుడు ఫోటోలు దిగామా వచ్చామా.
వచ్చి పెట్టారు అదొక్కటి బాగుండండి.
ఆ భోజనాలు బాగా చేస్తారండి మీ సైడు. పెళ్లి భోజనాలు ఎలా ఉంటాయి, మెయిన్ చాలా మంది పెళ్ళి, చాలా మంది పెళ్ళి. పోయేదే భోజనాల కోసమండి, పెళ్లి భోజనాల కోసము, నేనైతే చాలా వెయిట్ చేస్తాను ఎవరు పెళ్లి కంటే వెయిట్ చేయాలంటే, పెళ్లి భోజనం కోసమ వెయిట్ చేస్
అవునండి దష్ట
అది నిజంగనే చాలా అంటే అది పెళ్లి భోజనం తింటే ఏదో సాటిస్ఫాక్షన్ అండి నాకైతే.
అ చేసా
అవునండి
ఈ మధ్య ఇంకా దోశ
ఆ అవునవునండి. మరి ఇంకేంటండి విశేషాలయితే
మీరు చాలా బాగా పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆహాహ ఏ ఏ ఏమండి వినపడలేదు.
మీ సాంప్రదాయాలు ప్రధనంగా మీ పెళ్లి ఎలా జరుపు చాలా బా ఎక్స్ప్లెయిన్ చేశార నా చాలా విషయాలు తెలియదు. మీ ద్వారా తెలుసుకుంన్నాం
అవ్ అవునండి నేను అంతే అండి, మీ ద్వారా కొన్ని తెలుసుకున్నాను. మీ సంప్రదాయాలు నేను తెలుసుకున్నాను. మా సంప్రదాయాలు మీరు తెలుసుకున్నారండి. అంతే దాంట్లో ఏముంది అవును. ఓకే అండి థ్యాంక్ యూ. సరే అండి మరి ఉందునా అండి.
ఉమ్
ఓకే బాయ్ అండి.